హలో పావ్
హలో
నెట్ వస్తాందా
ఆ వస్తాంది
ఇనపడుతందా
ఇనిపిస్తాంది
ఆ చెప్పు బావున్నావా
సౌండ్ కూడా రాలే
సౌండ్ వస్తుంది నువ్వు చెవుకాడె పెట్టుకోవలన.
స్పీకర్ పోటుకునే కావుదా
ఆవ్వదు లేకుంటే బ్లూటూత్ పెట్టుకో
బ్లూటూత్ పెట్టుకుంటే నీకు ఇనిపియదు
నాకు వినబడుస్తుంది
నా ఫోన్ అది బ్లూటూత్ కరక్ట్ వర్క్అవదు
అవునా అయితే నువ్ చౌకడ పెట్టు కోని మాట్లాడు అయితే
నేను వంట చేసానా
ఆ మళ్ళీ ఎట్లా ఇప్పుడు నీకు వినపడతాంద నువ్వు ఏడ పెట్టుకొని మాట్లాడుతున్నావు
చూసిరా
హుహుహు అవునా ఆ ఈ ఇళ్లకు ఇంకా వేరే ఏది వేరే వేరే హెడ్ ఫోన్స్ లేవా
లేవు సరే ను మా మాట ఏ కా
ని ఇష్టం ఏం వంట చేస్తాన్నావ్
ఉ నా తమ్ముడు మటన్ తెచ్చేకి పోయినాడు నైట్ మటన్ తెసినది అట్లే ఉంది.
అ మటన్ బా తింటావు కదా మీ ఇంట్లోనే ఫస్ట్ టైం మటన్ తింటాం. చెప్పదినే
రా ఇప్పుడు కూడా రంగా బాగా చేస్తుండి మీ రోజు.
అవునా కాదమ్మా ఎలిజబిత్ రాని నేను చెప్పేది ఏమంటే మా ఇంటికి రాచ్చు కదా.
వ లే సేన సేమ్ ఏమై పోనావు అసలు
అవునా అన్ని రోజులా ఏళ సౌండ్ సౌండ్ చేస్తావు.
బోకులు కడుగుతాన్నే ఇప్పుడు మిక్సిగిన్నె
అవునా ఉ చెప్పు మళ్ళా తింటి
మీ ఎంతా చేన్నారా
మేము ఏం చేసినాం అప్ప ఏమో చేసినామే ఏం చేయలే. ఇ తినలేదా నేను ఇంకా తినలేమి ఏం చేసింద మా అమ్మ. ఎందుకో ఏ చేసింది మ అమ్మా కూర జూసిన్నా తినబుత్తియితలే
చీ ఏ కస రాత్ మటన్ చేస్ అ
మటన్ తినంలే అమ్మా
అజరమ్మ బాగానే ఉంటుంది పతిరి
బెండకాయకూర
షెట్
మటన్ అంత తినేకాయ్యలే అసలు మటన్ తిన్ను, చికెన్ తిన్ను. తిన్ను డాక్టర్ తినద్దు అంటాడు. ఊరుకేనా తినలేదులేమే. దీను ఒకటే అనుక డాక్టర్ తినకూడాదు వద్దున్నాడంటే
ఏమైంది
నథింగ్ హ్యాపెన్ ఆ అది గ కొంచెం గ్యాస్ గ్యాస్ సుకి అట్లేం చెప్పలా చెప్పితే గ్యాస్ తిన్నదా అండి నేనే ఊర్కేన్ లా పైతిగా తిన్నదంటే
పైస్ లేద్ తో తినోచ్చు నో ప్రాబ్లం
సౌండ్ జై నువ్వు సౌండ్ రాగోడ్ దు దీంట్లో ఆ
ప్పిన కదా
నాకేం తెలుసు నువ్వు పని చేస్తావ్ అని అందుకే ఫ్రీగా ఉన్నవ అడిగింది అంటే ఏమన్నా డిస్టర్బెన్స్ గ ఆ అట్లా అడుగుతారేమో అని సర్లే మళ్ళ నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఉండు పది నిమిషాలు పక్కకు రా మళ్ళ వచ్చి మళ్ళొచ్చి బోకులు కడుగు అయిపోయి ఆ ఆ సరే అయితే చెప్పు ఇంకా ఆంటీ అంకుల్ అంతా బాగున్నారా
అ
అ ఎన్ని రోజులు లివ్ లు ఫోర్ డేస్ హాల్ డేసా
ఇ మీకు మాత్రమడ స అ అవునువ్వ ఎందుకు రాలేదు చెప్పు మాకే అది చేప్పు అదంత కాదు
అదే మీ చెప్ అదే చెప్ నేనే చెప్తాను ఫస్ట్ నువ్వుా యాడ సౌండ్ చేస్తాను నువ కొట్టేసి మీ ఇంటికొచ్చి మరి ఏన్ మేబి సౌండే మే వచ్చు కుచ్చ గుమ్మన సోఫాల్ వచ్చి కుచ్చు
మనం అంటదోచేస్ కుంట వా
వంట చేస్తానువా
ఆ
చెప్ మటనుందండి
మటన్ మామ తిండు
అవును ఆ ఏం కూర చేస్తాన్నావు అవునా నువ్వు మళ్ళ కూర్ చేసేసినంక చేయచ్చు కదా నాకు ఫోను
సౌండ్ చేయి
నాకు తెలిదు ఆ సర్లే ఈ పది నిమిష దొంగ మొఖం దానివి అప్పుడే కూడా అట్లే చెప్పి మళ్ళా గలాటా చేసి నవ్ ఆ ఇప్పుడు లేదులే ఆ ఆ సరే సరే రాలేదులే చెప్పేది ఇను మీ కాలేజ్ కి ఎప్పుడు నేను మీ కాలేజ్ ఫెస్ట్ అంటే దాని ముందురో ఈ రోజు వ వచ్చిన అంతే నేను కాలేజీకి రేపు మీ కాలేజీ లో ఇట్లుంది ఉన్న కాదు నేను అనుకున్న అసలు నేను మా కాలేజ్ లో ఫెస్ట్ లో ఉండలేదన్నమాట కానీ డబ్బులు కట్టలం ట ఉండకపోయిన ఆ ఏంది ఏంది పోస్టర్ ప్రజెంటేషన్ లో హండ్రెడ్ రూపీస్ కట్టాలమే ఖచ్చితంగా ఏదో ఒ దాంట్లో ఉండల్లా సరే నేను ఇంటికాడ ఉన్నా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన కట్టేయండి అని ఆ కట్ అన్న కట్ల లో సర్టిఫికేట్ వచ్చింది పాటి ఆపరేషన్ చేసినట్టో
ఆ
తర్వాత నేను మళ్ళీ ఆ ఏం చెప్తాంటి ఆ మళ్ళా ఇడికి వచ్చినాను కానీ నందిని వాళ్ళు పోస్టర్ ప్రజెంటేషన్ చేసినారు ఇగ వాళ్ళంతా పోతాంటే మనం పోదామా అన్నా నేను నేనెందు యా వేర పాప చెప్తే నందిని కూడా ఉంది పోదామా అయితే మనము అని నా దగ్గర ఉంది కదా పోస్టర్ ప్రజెంటేషను పోదామా రిజిస్టర్ అయిదామా అనే అవునా పోదామా అంటి ఎప్పుడు విల్లు తేజు ఇంకా తేజు ఒకటెల్లి తెలిసిన పాప వీళ్ళంతా రాసుకుంటన్నారు రేపు పోయేకి పర్మిషను అటెండెన్స్ ఎపించుకోనేకి తేజుకి మీ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మే
తేజు వాళ్ళ కాద మీ ఫ్రెండ్ ఎవరో పాప టాపర్ వచ్చిందంటనే
ఆ
పేరు ఎంత వచ్చింది వాల్ల అక్కకి
పోస్టర్ ప్రజెంటేషన్
ఆహా మాకు కాలేజ్ ఏదో తెలుసా అదంతా కాదు మా కాలేజ్ ఏదో తెలుసా ఫస్టు ఆ వేస్ట్ మొగాలు అసలు ఏంది కాలేజ్ వాళ్ళు అంటే మీరు వేరే కాలేజ్ నుంచి వచ్చినారు కదా మళ్ళీ మీరు మా కాలేజ్ రావాలని దీంతో జాగ్రత్తగా గారు మా వాళ్ళు బా చెప్పినా బాగా బాగా ప్రజెంట్ చేసిన అన్నిట్లో అంతే క్విజ్లో కూడా అంతే ఫస్ట్ ప్రైజ్ మావోళ్ళకి వచ్చింది. సెకండ్ ప్రైజ్ మావోళ్ళకే వచ్చినాది కానీ లేదు టైబర్ పెట్టింటే మావోళ్లకు వచ్చింటది టైబర్ పెట్టకుండా
హా డీటైల్స్ ఈ ఆ పిల్లకి వచ్చింది ఏదైతే ఆ పిల్లకి వచ్చి దేంట్లో అంటే
ఆ
ఆ పోస్ట్ ప్రజెంటే సపరేట్గా వచ్చింది ఆ పిల్లకి మా ఆ పిల్లతో టాపర్కి గేట్లో టూ టూ థౌసండ్ సిక్స్ వచ్చింది మేమ్మ అందరు కంగ్రాట్ల్స్ పెడుతున్నారు.
హ్మ్
హ్మ్ ఏమోలే నేన్ రాయలే అప్ప చదవద్దా
మ్ చదవాలా
మ్ ఒకే ఇంకా సరే మళ్ళీ ఆ పిల్లకి ఏం చెప్తాంతాటి ఆ అట్లొచ్చినామా అట్లొస్తే మ్
అ
నేను ఇంగ వాళ్ళంతా రాసుకుంటున్నారు పద ఇ నేమ్లు ఇద్దాం ఇంకా వాళ్ళు అంతా ఒక వాళ్ళు ఒక గ్యాంగ్ అని రాసుకుంటా ఉన్నిన్నారు. మధ్యలో మేమిద్దరం పోయి అడిగితే మళ్ళీ ఏడ ఇబ్బందయితుందో అని నేను అనుకున్నా సర్లే ఇంకా నేను సాయంత్రం కదా డిసైడ్ అయినా సర్ సర్లే అనుకోని
హ్
ఏ ఏమైతె అది అయిందిలే ఉన్నిలే వద్దులే అనుకున్నాను నువ్వు చెప్పలే నాకి అమి మళ్ళీ ఇంటికి వింటుందేమో నేను అప్పటికప్పటికి ఇప్పుడు నేను ఇచ్చేస్తానుమో నేను మళ్ళ సాయం వచ్చి ఫోన్ చెయల నేనైతే ఇంటికి వెళ్లిపోయిన కదా ను అట్ల ఇం వెళ్ళిపోయి ఉంటవ్ అనుకుంటా ఆ-
నేను నేను వచ్చే ఇంటికి ఎగ్జామ్ కానీ నేను మా
నాకి లిక్కి గుడా ఇంటికి పోతా అని చెప్పింది వాళ్ళ ఫెస్ట్కి ఆ కానీ పోయినలేదు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆ రోజు జరుగుతానుందంట ఉమ్ లక్కీక్ గుడా ప్రైజ్ వచ్చింది. ఆ పిల్లే చెప్పింది నీకు ప్రైజ్ వచ్చిందని వాళ్ళ కాలేజ్లో
ఆ ఇటు వాళ్ళ కాలేజీల తోని స్వామి వాళ్ళ కాలేజీలోకే రావాలనుకుంటారు అన్ని ప్రైజులు నువ్ ఎంత కష్టపడిన వాళ్ళు పట్టించుకోరు వారు కాలేజీ చూసుకునే చూసుకుంటానారు
అవునా
మా కాలేజ్ డొకోట కాలేజ్ మా కాలేజ్ తక్ పని కతం పట్టించుకోలేదు
ఆ కాదు ఆ అం ఏమో చెప్తా అంటి మర్చిపోతనే ఏమో చెప్తా అంటి మర్చిపోతనే మర్చిపోతనే మర్చిపోతనే ఆ ఏందో లే ఏందో చెప్దాం అనుకోండి టాపిక్ సర్లే ఎంత వచ్చింది నీకు ప్రైస్ మనీ
తతినా
నేను పోను రిచ్ కిడ్ వేర్ బా పార్టిసిపేట్ జెస్ ఏం ఒక మాటన్నా చెప్పినావా పావు
ఏవై ఏమోనే
ప్రై ప్రైజ్ వచ్చిందని
తది ఏమన్నా తది చెప్పిండా
ఆ కాదా
ఉ సరేలే చెప్పతా ఈ మీంచి ఏమ్ వచ్చిందా
ఏంప అట్లే ఏప్పేది నువ్వు
నాకు అసలు పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ ఏమి లేవు ఆ రోజు అంటే బయట అట్లా పోయి తిరుగుదామని చెప్పేసి వచ్చినాం సరే న వస్తా ఇంగ వర్ సరే పార్టిసిపేట్ చేసేసి పదమని చెప్పిన్నాము సరే నిన్ చేస నిన్ చేస్తే అట్లే ఆడ్ తా అట్లే పోయి అ చేతి
ఉ మూత్ లే
నక్సార్ వద్దు
ఆ సర్లే అప్ప మీరంటే ఏం చేస్తాం ఉ ఆయ మీ లిక్క్కీకి చూస్తే లిక్కి కూడా నేను చేసినాక చెప్పిందా నేనేమి అడగలే లిక్కిని అడగలే నిన్ను అడుగుతాన్న అంతే నేను ఆ మళ్ళా కావ్యకి చెప్పినవ అంటే కావ్యకి చెప్పినను అన అను నాకు చెప్పలేదు ఎందుకంటే లేదు లేమే నండి కాపిల్ల ఎట్లైనా కావ్యానే కాబట్టి ఇనేం దానకేం మనలే ఉన్నలేమే ఇంకేం పాట్ టి న్ టి ఇస్తలే చెప్పు ఏం కాల్లా న మళ్ళీ ఏ వద్దులేమి ఏంటి ఏ చెప్పు మీ ఇస్తాగాని నీనే ఆ సరే ఉండు మళ్ళా చేస్తా ఉండు మళ్ళీ చేస్తామండి ఒక నిమిషం
ఇలా
చేస్తా ఉండు
పది నిమిషాలు ఐపొయింది